మ్మ్ ఏం చేస్తు న్నారండి
దండి ఏం చేస్తున్నరు మీరు
ఖాళీగనే ఉన్నమ్ ఇంతసేపు మా దగ్గర ఒకొ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నువ్వేమో ఫోన్ మాత్రం ఉ బయట గొడవైతంది అసలు ఎట్లా కొట్టుకునే దాక వచ్చింది వాళ్ళు ఒకటే అరుతారు అక్కడ
ఆహా
అ ఇంకా ఏం చేస్తాారు ఈ సమ్మర్ ఎట్లా నడ తాంది మీదగ్రరా ఎండలు బాగుడతనేయా
ఎండలు బానే కొడుతా ఉన్నా మనిషి బయట వెళ్ళడం లేదు ఈ ఎండాకాలం మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ ఆ ఉన్నాయంండి ఇంటి పక్కనే చింత చెట్లు జాము చెట్లు అన్నీ ఉన్నాయి మాకు
ఆ అదిే
ఉగాది దగ్గరకు వస్తుందిగా మా కాడ అన్ని ఉప్పలమ్మలు అన్ని స్టార్ట్ అవుతా ఉన్నాయి
ఆ
అ
ఎండలు బాగానే అయితంది
ఆ
ఎట్లుంటదో ఇక ఏప్రిల్ మే మేయా
ఇప్పుడే బాగా కుడదా ఉన్నాయి ఎండలు
ఆ ఎట్లా ఘోరంగా ఉంటాయి పిల్లల పరిస్థితిలు
అవునండి
అ
ఆ
ఓఓ
తిన్నరండి.
ఆ తిన్నమండి చాపల కూర ఒండినం. అధే దిన్నం ఉమ్ మీ బాబా నాద్తండ అండి
నడవట్లే అండి మంచం పట్టుకొని నడుస్తా ఉంది ఇంకా నడవట్లే ఆ నడిచే టైంకి ఇగ అందరం మొబైల్ స్టార్ట్ చేసినాం
ఉ
ఎత్తుకునేసరికి ఇక ఆమె ఎత్తుడు బాగా అలవాటయింది
ఆ ఈ మిది గిరకల బండి లాంటి లేదా అల్లెత్తె నడ్తది
ఉన్నదండి గిరకల బండి ఉంది అది మూడు గిరకల బండి ఉంది.
పియలే నడిపితంటనే ఇగ చెయ్ అమే నడుస్తది.
గిరకల బండి ఉంది ఆ మూడు గిరకల బండి ఉంది గాని ఆ కాలు కింద పెట్టది ఆ కాలు రెండు పైన పెట్టి ఇట్టి చెక్క మీద మనం వెనుక తో ఏమంటారు తోస్త
ఆ అదే కొద్దిపు కొద్దిసేపు అట్లా మనం నడిపియాలి తర్వాత ఆమె నడుస్తంటది
ఉహు
ఉ
ఏడా ఇగా మీము అటు ఇటు తిరగడమే సరిపోతా ఉంది మళ్ళీ ఇగ ఈ ఎండాకాలం
ఆ ఎండాకాలం చిన్న పిల్లల్ని జాగ్రత్తగా జుడాలే ఎండకు తిప్పినా కూడా వాళ్ళలకు దెబ్బ తింటది అబ్బా
ఉహు
ఉమ్
ఇంకా మీరు ఎప్పుడనా హైదరాబాద్ వెళ్ళినరా అండి
అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు వెళ్ళిన ఏ చిన్నప్పుడు వెళ్ళినామండి
హైదరాబాద్ ల ఏమేమీ ఉంటాయి ఏంది అక్కడ సిచ్యువేషన్ ఏంది ఎట్లా ఉంటుంది సిటీ అంటే కొంచెం మంచి బెటర్ లైఫ్ అనుకుంటురు కానీ మన విలేజ్ లో ఉన్నట్టు ఉండదు కదా అక్కడ
ఆ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండవుగా
అన్నిటికీ డబ్బులే కావాలి మళ్ళీ ఫ్రీగుండలే
ఉండలేము మళ్ళీ మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు
ఉండరు పొద్దుగాల వరుకుకు పోతే మళ్ళీ సా నైట్ వత్తరు తింటారు పంట కానీ ఇట్లా కాని మాట్లాడుకున్నట్టు ఉండదు
ఆ అంతే కదా ఆ మన ఊర్లో అయితే మనం ఎవరు తో ఆయన మాట్లాడవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైన్నా చేసుకోవచ్చు
ఉమ్ హైదరాబాద్ లో ఏమేమీ ఉంటాయండి
ఏ ఉంటే చార్మినార్ ఉంటది గోల్కోడ కోట ఉంటది
ఉమ్
చాలనే ఉంటై
ఉహు
మిరెల్లిర్రా అండి
ఇంగ ఆ పెళ్లైన కొత్త పోయినాం గానీ ఒక అయి ఎటు దిరుగాలే ఓ వర్క్ కాని పోయిన వర్కచూసుకున్నాం కాని బయట ఎ పంచింతలో వయడం ఒక నెల రోజులు ఉన్నాం మళ్ళీ ఏమిటో వచ్చేసినాం
అవును
హ్మ్మ్ అక్కడ రెంటులు లు మళ్ళీ ఇబ్బంది డబ్బులు మళ్ళీ జీతం ఇచ్చే ఇచ్చేవాళ్ళు చిరాకులాఉన్నాడు
ఆహ
అంటే విలేజ్ లో ఉండి ఏదన్నా పని చేసుకుంటే బెటర్ అటో ఇటో కూలికోటో చేసుకోవచ్చు కానీ బయటికి పోయి బతకాలంటే అంత కనౌలెడ్జి లేదు కర్సూలు
హ్మ్మ్
ఏం తీసుకోలన్న పైసే అడా
ఆ పైసలే
హోలీ ఆడినరా అండి మీరు
ఆ
హోలీ ఆడారా మీరు
ఎక్కువ మాకులి చిన్నపిల్లలు లేరు
ఆ
పెద్దవాళ్ళు కూడా ఎక్కువ అందరూ వరుసయిన వాళ్ళు ఎవ్వరులేరు ఇడా
అవున
అంతా ఇక అక్క వెళ్ళ లే అన్నారు కాబట్టి ఎ ఎవరు బీరే ఎవరు వాళ్ళు చిన్నపిల్ల వరకు వాలిగా ఎట్టుంటది వాళ్ళది అన్న చెల్లెలు అందరూ పూసుకున్నారు
ఆ
ఆ బాబు గణికైతే వాలె పుసినరూ
ఉహుం
వేలే లేగానీ ఇంకా ఆ రోజు మంచిగా చికెన్ తెచ్చుకున్నాం మార్నింగ్ సానలు చేసి చికెన్ వండుకొని పూరీలు చేసుకొని బ బచ్చాలు బచ్చాలు చేసు కున్నాం అంత బగర్ రైస్ చేసుకున్నాం తిన్నాం
మీరు చేసిన్రా అండి బచ్చాలు
ఆ చేసిన మామూలు లైట్ కట్ట అవి బచ్చాల అన్నారు కానీ అవి వేరే